హలో అ ఇ సర్లే స్టార్ట్ చేయనా చెప్పు
స్టప్
పి
పియా
అయ్యయ్యో ఉమ్ అబ్బబ్బబాబ స్టాప్ రా ఇ చిన్న చిన్నగా రాసేసారే
పవన్ పులిహోరా పాండా పాండా పొంగల్ పోండి చేరి పాగల్ పోల్ పంజాబ్
అబ్బా వ వ టాన్ ప్యారట్ పికాక్ పెంట్ ప్యాంట్ ప్యాడ్ పెన్ను పెన్సిల్ పెట్టి పాట్ అన్ని చిన్న చిన్నవి రా పెట్టు పాట్ పెన్సిల్ పాన్ అని అన్ని థింగ్స్ పైన గుర్తు పెట్టుకో ఈజీగా రాసేస్తావు
ఆహా
సరేలే స్టార్ట్ స్టాప్ టియ ఆయమ్మా ఆ హ
ఆ
ఎ నేను చెప్తానన్నా ఆ తర్లు ఆ ఓ
ఒ ఆహా ఆ
ఆ టప్ రాసవాటేన్ను
ఇవి కూడా ర సర్లే ఉనిలే చెప్పు టమాటో టీ ట్యాంకు టో టింగ్బెల్ ఉంటా ఏందో టవరు టైగరు టోల్ ప్లాజా ట్యాంకర్
నిను థౌసండ్ టెన్ టెంట్ టక్ టాప్ టిప్ ట్రైన్ ట్యాప్
ఏందవన్నీ ఆ అందచ్చా
దే రాసుకోచ్చా చెప్తాలేనా అప్పటి నుంచి
త
క్యాన్ కుడ్డు అట్లాంటివన్ని రాయకూడదు వాని అట్లా రాసింది క్యాన్ కుడ్డుకిిడ్ని రాసే ఆ పిల్ల వాణి సర్లే స్టార్ట్ నినానువ్వ
నేను ఇప్పుడు తీ చెప్పింది
ఆ సంధి
స్టాట్ స్టాట్ స్టాప్
ఓ మౌ మోతేమొస్తఇ ఆ
ఏమోరారేయ్
ఆ
ఆ
అబ్బ దిక్కులు చూస్తన్న నేనయితే ఏమన్నా కనిపిస్తాయా అని ఓదో ఆ పోతే పోతే బామ్ ఆ రోజు కట్ చేస్తె ఏడుస్తాది చూడు నేను కూడా రాను అమ్మో ఓ ఓ పేర్లు కూడా రాసుకోవచ్చు కదా తే మన క్లాస్ లోనే ఒకడున్నాడు
అదే ఎవడున్నడబ్బా ఆ నేను రాశేషినా స్టాప్ అమ్మ స్టాప్
స
ఆరెంజ్ అవుల్ ఒంగోలు ఉళ్ళు ఓమైగాడ్ ఓ గాడ్ ఉరు ఊటీ ఆనియన్
ఆ
ఇది ఎందో రాసినాన
ఓ మర్రా
ఒ మర్ రస్నా ఆనియన్ లీవ్స్
ఏను ఓవిల్ ఆరెంజ్ ఆస్ట్రిచ్ ఒకట్రీ ఆనియన్ ఒమేగల్ ఓ మర్రె ఓంకార అని రాసా ఎయిట్ మాయింట్ నాకు అంతే
ఆ నాకు అప్పుడే సిక్స్ అవన్నీ వచ్చినాయమ్మా నేను ఎవరికి చెప్పుకోవాలి
సరే స్టార్ట్ స్టాప్
ఎస్
అయావ్వ ఏటి మ్మ్
స్టాప్
నువ్వు స్వీడు గా పోతన్నావు సర్లే
సిస్టర్స్ సన్ సంతోషి శ్రావణి సోను షిరిన్స్ శాండీ, సందీప్, స్వరూప్, సంధ్య
అమా సింక్ స్వీట్ స్విట్ సియోల్ సన్ సోపు షర్ట్ స్ట్రిప్ ఏయిటే ఇప్పుడు నేను గెలుస్తా చూడు నెక్స్ట్ ఫైవ్ ఉండు ఉండు రాసుకుంటా నంబర్లు రాసుకుంటా
ఉను
ఏం రాసుకో నువ్వు కూడా
రాసిన ఇడ
అప్పుడే రాసినావ
ఇప్పుడే రాసిన
నిను మళ్ళీ అయిదు రాసుకుంటా సెవెను ఎయిట్ వారుకుంటాయి త్రీ ఫోర్ ఆ సిక్స్ టూ త్రీ ఫోర్ వన్ టూ సరే కట్
మ్మ్ నేనా ఏయ్ సంతోష్ నీనే తిన్యా ఎస్ స్టార్ట్ స్టాప్
చ్యూరా ఆ రాయ్ రాయ్ ఆ ఏమ్మా తెరా ఆ రా రాయ్ మీదే ఉంది
క్యూ ఉన్నార
మ్మ్
ఏంద్రా అరే గుర్తు రావట్లే
ఆ ఆ ఊ ఊ రావట్లే రాస్తాన్నవ్ కదా నువ్వు
రాయట్లేరా గుర్తు రావట్లే
ఆ ఎన్ని రాశినవ్
ఎయిట్ రాశిన నువ్వు నవ్వి నవ్వి సస్తారే నువ్ చెప్పిందింటే రాసింది
మ్
నువ్వేరా చెప్పింది కష్టమైంది.
మరి వెతుక్కోవాలి క్యూతో ఏం వస్తయబ్బా? నాకింకా మూడు కావాలి.
మ్
ఆ
ఆ....
నా బతుకు ఆ అ టి ట్ టి ట్ టు డు డు డూ అనిమల్ సమస్య క్యూదా
అదే ఆలోచిస్తున్ ఏ రాసింద్ చెప్పు రాదే ఉంటే ఉండుకోని
నేన్ కురాన్, కత్తర్ క్వార్టర్, కడ్రాపల్, క్వీన్, క్యూబ్, క్వారంటీన్
ఓ అంత రాసావా నేన్ చెప్పింది ఇంటవా క్వాంటీ
క్వాంటిటీ రాసిం
క్వాంటిటీ, క్వాలిటీ అవన్నీ ఉన్నయి కదా తూ కోటర్, క్విక్, క్విికెస్ట్, క్యూ కౌంటర్
క్విక్, క్వికెస్ట్
ఆ ఇదేంది కూలీ
మ్
కాకర్ కాయ్ క్వాంటం, కతర్
ఆ సరే రాయ్ సెవనే ఏమేమో రాసావ్ పోసి నువ్వు ఆ
కాకర్ కాయ్ రా
అదే కాకర్కాయ్ రాసి సరే ఒక పొడుపు కథ ఆడుగుతా ఉండు ఒక్క ప్యాన్ మీద రొండు దోశల్ ఏంటి?
ఒక ప్యాన్ మీద
రొండు దోశలేంటి?
ఐ
నో ఫుడ్రా అది
దోసా
ఒక ప్యాన్ మింద రొండు దోశలంటే మళ్ళీ దోశనే యెట్లుంటదిరా
ప్యాన్ పైన రెండు దోశలుంటాయా
ఆ ఎస్.
అహా ఎగ్గా
ఆ ఎ ఎంటి ఆమ్లెట్
ఆమ్లేటా.. చీకెన్
ఎల్లోది వైట్ అది
హ్మ్ ఇల్లంత తిరిగిద్దీ
చిబ్రా సరేలే ఆగు ఫోన్ చేస్తా
హ్మ్